హలో
హలో
హాయ్ అండి బాగున్నారా
బాగున్నాండి మీరు బాగున్నారండి
ఆ బాగున్నానండి తిన్నారా అండి
ఆ ఇప్పుడే తిన్నానండి
ఈనా ప్రషన్ చేశారు
ఇవాలా అండి గోధుమ పిండితో దోశలాగ చేశానండి
ఆ
మీరేం చేసారండి టిఫిన్
ఇవాళ నాకు టిఫిన్ చేయడం ముద్రలేదండి ఏం చెయలేదు
అవునా మరి ఏం చేసారండి
మీ దగ్గర బ్యాక్గ్రౌండ్ డిస్టర్బెన్స్ వచ్చిందండి.
ఇప్పుడు
ఇప్పుడు కూడా వస్తున్నాండి
ఏం సౌండ్ లేదండి దగ్గర ఫ్యాన్ సౌండ్ అండి ఏం లేదు హలో హలో హలో వినిపిస్తుందండి
ఆ వినిపిస్తుందండి ఆ చెప్పండి
వినబడుతుందా ఇప్పుడేమన్నా
ఆ ఇప్పుడు లేద అన్నట్టు ఉందండి ఆ ఇప్పుడు లేదండి
ఏం ఏం చేస్తున్నావ్ రా అండి తిన్నారా ఏమే
ఆ నైట్ మావోలు బిర్యానీ తెచ్చిుండ అండి
ఆ హమ్
ఇంకా అదే తెసాను అదే కొంచెం మిగిలి ఉండేయి ఇక నేం టిఫన్ చేయలేదు ఫాస్ట్ ఫాస్ట్ వెళ్ళిపోయారు అ
బాక్స్కింగ్ చేస్తారు మరి
అ టమాటా చేసానుండి
ఇంకేంటండి చెప్పాలండి
హ్మ్ హ్మ్ ఏముందండి
పన్లన్ని పూర్తయ్యాయ అండి
ఆ నా అయిపోయాయండి మీ
ఇంక అవ్వలేదండి వాడు పడుకుంటే మా చిన్నోడు పడుకుంటేనే మా పనులు అవుతాయ్ వాడు పడుకోలేదు పడుకోబెట్టి చేయాలె ఇంకేం చేస్తున్నారండి హలో హలో హలో